హలో బాగున్నావా
బాగున్న అక్క నువ్వుక్క
బానే ఉన్నా
ఏముందక్కా ఇప్పుడే కొంచెం ఫ్రెష్గా పై అట్లా రోడ్డు మీద తిరుగుతున్నా
తిన్నవా రా మధ్యాహ్నం తినలే అన్నవ్ ఇప్పుడు తిన్నావ మరి
ఎడక్క ఫుడ్ వచ్చింది కానీ ఇంకా తినలే
అంటే అదేంటిది హాస్టల్ ఆరా
ఆ అదే అక్క హాస్టల్ ఏ
మరి టెన్ డేస్ కి నీకు కూడా మనీ కట్టించుకుంటరు కదా
అంటే ఏం లేదు అట్లే ఇప్పుడు ఏమంటారు
మ్ ఆ ఆ ఆ
నా అందరికి దగ్ దగ్గర మా అన్న వాళ్ళకు గిట్లా
ఆహ
మా అన్న వాళ్ళకు గిట్ల దగ్
అహ ఏ జ ఏమొచ్చింది మరే
అక్క
ఏమొచ్చిందరా తిననికి
ఏమొ అక్క చూళ్ళే నీను కుడా
తినుడే కొంచెం తింటావు ఇంకా అడిగిపోయి ఆ ఇంత తినకుంటా అయినావ్
కన్నా బక్కగవుతున్నావ్ లడ్డుగైతున్నావ్ అనుకుంటారు
బక్కగనే అయొత్తట్టున్నావ్
పక్కా
మ్ తిన్నార ఇంత సేపె తిన్న చపాతి తిన్న
ఆ చపాతీ చేయకపోయిన చపాతీలు సరిపోయినాయా
చేపాతీలు తింటే కతం ఇగ మళ్ళా నైట్ రేపు పొద్దున్న వరకు కూడా ఎం అంటే పొద్దున్ తింటే నైట్ వరకేమొద్దు అట్లా
మాకు అట్లెం ఉండదు కానీ అలువాటు అయిపోతంది ఇక్కడ రోజు రోజు
అరే ఎట్ల ఎండా పెట్టుకొనుంటార్ర తిని తిని ఖాళీగా ఉండాలంటే తినలేకపోతాం అట్లా అ
అలువాటయింది అక్క
ఆ
నాదగ్గర ఫస్ట్ట్ రెండు రోజలు అట్లే అనిపించింది ఇప్పుడు ఎం అనిపిస్తలే
ఆ అయినా ఏమన్నా ఉంటాయిగ తిననికి బయటియి
అట్లా కాకపోనా కొనుక్కొని తినుడే ఎం లేదు నేనేం కొనుక్కొని తింట్లే మరి ఈ రెండు రోజుల నుంచైతే
ఏన్లా మనకాగదె
అట్లేం లేదు నాకు ఆకలి గాట్లేదు కొనికొచ్కోట్లేదు
హ్మ్ మ అహా ఎన్న జాబారారా
ఆ అవునక్క
ఏం చేత్తుడు
ఏ కంపెనీ ఆ కంపెనీల చేత్తడు
హ్మ్ హు ఎంత నెలకి
నలభై ఐదు నలభై ఐదు అనుకుంటా
అలాస్ట్ తెస్కక పోతే బగా
ఆ సెల్ఫీ చేయలేదక్క ఎనిమిది వేలే
హో ఎనిమిది వేలంటే ఏమనుకుంటానవ్ రా
అంటే ఒక్కలికి కాదు ముగ్గురిక్ కలిపి
ఆహా ఓకే ఓకే అ హాస్టల్ రూమా అసలు
అంటే హాస్టల్ అంటే హాస్టల్ రూమ్ అని చెప్పలేం కాని ఒక రూమ్ లెక్ ఉంటుంది అక్క ఇది
ఆ
కు ముగ్గుర్ ఉంట్రు
ఆ
అదే హాస్టల్ అనరు దాదాపు రూమ్ అళ్ళనే అన్ని ఉంటయి వాళ్ళకి ఇగ
ఉ హూ
ఇగా ఏమంట్రు గవర్మెంట్ హాస్టల్ కాకుండ నార్మల్ ఉంటయి గా హాస్టలు
అ
ట్లిగా
మా దైతే నెలకు నాలుగు నాలుగు వేలు గంతే
మంచిగుందక్క అక్క మరి వీళ్ళది ఇక్కడ
ఆ
అన్ని స్నానం చేత్తానికి వేన్నీళ్ళు
ఆ అంటే గ్రే గ్రేట్రా ముగ్గురికి కలిపి ఎనిమిది వేలంట్ చనా గ్రేట్ మాకు ఒక్కరికే నాలుగు వేలు నెలకి
ఒక్కరికి నాలుగు వేలా
అ
ఇక్కడ తెలియలేదు ఇంకా తెలిసు ఇంకా అటు ఏమంటరు దగ్గర దగ్గర ఎంతుందంటే తెల్సుసుకుంటరట రెంటు
అ హా
ఫస్ట్ మొదట్లో ఇంత పన్నెండు వేలు తీసుకున్నరట
ఆ
ఏ అంతని కూసోని అ ఇగ వేట్ చేసేవరికె కొంచెం దగ్గ ఎక్కర అయ్య వరకు ఎనిమిది వేలు తీసుకుంటుండు
ఉ హూ ఇపు ఆ
ఇప్పుడు ఆ దానికి ఓనర్ ఉంటడు కదా
ఆ అవును
ఆ అన్న వచ్చిండు మేము వచ్చిన రోజు ఆధార్ రోజు కూసున్నం అన్నమాట
నువ్వు కూడా కూసున్నావా ఇగా సిట్టింగ్
ఏ అన్న అన్నాడుగదా తమ్సప్ తాగుతావరా అని అడిగిండు
ఆ
ఎన్ని మొత్తం పన్నెండు తమ్సప్ లు పట్టుకొచ్చిండు
ఓరమ్మో
ఇగ మనషికి నాల్గు తమ్సప్ లు తాగి అల్లరి పడు
అరే నీకు తమ్సప్ అబ్బదే ఓ అర్ధమైంది అర్థమైంది అర్థమైంది వేస్ట్ గా ఇంకా తాగుతాన్నావ రా నువ్వు
అంటే అబ మధ్యలో బంద్ చేసిన తమ్సప్ లు తాగడం బంద్ చేసినాక మళ్ళా కొంచెం తగ్గించిన అయినా పొట్లిక్కి తాగుతదేమో అక్క కూల్డ్రింక్స్ తమ్సప్ లు
ఈ ఇక బామ్ తీరి నమ్మిన ఆంటీ బాగా నమ్మిన
ఇది వేళక్కా
కి నిన్ను నమ్మను రా రే మీ అక్క డెలివరీ అయి కొడుకుపుట్టిన రోజు అంతక ముందుకు ఏం చెప్పినాడు ఇంత తాగట్లేదు తాగట్లేదు నేను నీ దగ్గర రాంగనే స్మెల్ ఇట్లచ్చింది గప్పున తమ్ సలనమున్నది
మరి బావ బావుంటారు అన్నున్నాడు కదా
ఆ
అన్నొక్కటే బలవంతం చేసిండు గానీ తప్పలే ఇగ అన్న మీ బాబాయ్
తాగడం ఆ అది కాదు సిగ్ నేను సిగరెట్ ఉంటది చూడు
పేరు పెట్టద్దుకా అసువంటివి
ఆ ఎంకాదు
అదే ఏమంటరు సైకిల్ అగరబత్తి
ఆ
అట్లా
అయ్యయ్యో దేవుడా మస్తు పి. హెచ్. డి చేసినట్టు ఉన్నకాదు ఇట్లా
అట్లే ఎంలేదక్కా ఇంట్లో తెలిసిన ఆగర్బతులతో కాలుత్తా అని
ఆ
ఇప్పుడు కాదు ఓ నాకు అగర్బత్తులు అలవాటు లేనప్పుడే ఇంట్లో తెలిసింది
ఆ ఎన్ని కాలుత్తావ్ రోజుకి
అంటే ఊర్లో ఉన్నప్పుడు అయితే ఒక మినిమం ఒక ఐదు అగరబత్తులు
ఆ
ఇప్పుడు ఇక్కడికి వచ్చికాడ నుంచి ఒక్కటి రెండు అంతే
గిట్లైయితే ఎట్లరా నీకి ఫ్యూచర్ ఉన్నది నీ కోసం ఒక పిల్లుంటది ఆ పిల్లని అలసి సి ఉండవరా
పిల్లలు గిల్లా వద్దక్క అసంటివి మాట్లాడుకోవద్దిల్లా
అంతేనా పిల్ళంటే మీ మీ వైఫ్ రా మీ కాబోయే వైఫ్
అ ఎక్కడున్నది అక్కా
అంతేంటవా ఎక్కడ ఉన్నదోట ఏ కథలన్నీ
ఈ రియల్గక్క
సర్ సర్లే అన్న అక్క అక్క ముందు అన్ని దాస్తున్నావ్
కాకపోతే ఈ చెల్ల అక్క ఉన్నదిగామా
ఆ
ఏ బస్ స్టాన్ కడా
చెళ్లానో అక్కనో ఏమోర నాకు ఐడియా లేదురా
అదే మీ అరల
ఎవరు
మీ అన్నోళ్ల భార్య అక్కా
ఆ
గా కొండయరిపప్పలేద
ఆ ఓకే వదినర వదిన
ఆహా వదిననా
ఆఆ
ఆమనడుగు చెప్తది నీ ఎవల్తోనాన్న మాట్లాడ
హ్మ్ సరే కడుగుత తీరా
తింటిప్పు ఇప్పుడే మామచ్చిండు
ఆ అడుగుతుండుగా తిన్నవా అని
హ్మ్ ఉద్యోగానికి ఎళ్ళి తినడానికి వచ్చిండు ఇంటికి
ఆ ఎప్పడికైనా ఉంటదాడా నైట్ వరకి డే డే వరకైనా తిననికి ఉంటదా
కంటే ఇక్కడ ఎవ్వరిష్టం వాళ్లదే అక్క
అర్ధం కావట్లేదు రా
అంటే డే టైం వరకు ఉంటదను
ఆ
ఇప్పుడు ఇక్కడికా
అర్థం కావట్లేదురా సెప్ మంచిగా అనిపించిందిప్పుడు ఆ ఆ ఆ
ఇరవై మంది ఉంటే ఎంత మందికి పది మందికి వండుతారు
ఆహా
మిగతాల్ మొత్తం అక్కడ వాళ్ళ ఉద్యోగాలు ఉంటైగా
అదదె ఆ
అక్కనేే తింటారు వాళ్ళు
ఆహా ఓకే అర్ధమైంది అక్కడే ఫుడ్ ఉంటది వాళ్ళకి అంతేనా
ఏ మనం అంటే ఇగ మనకి తిన్న ఒకటే తిన
హ్మ్ కొడతా అట్లాంటే తినాలే
తినలే ఏమున్నదక్కా ఆకగాట్లేదు ఇక్కడికచ్చిన కాంచి నాకయితే
సత్తవుర నువయితే ఆగలిగాకపోతే నేను చూసినవారా నన్ను ఐడియా ఉందారా నేను ఒక టు త్రీ ఇయర్స్ బ్యాక్ ఎట్లున్ననో
తెలుసు
ఆ ఇప్పుడెట్లయినా
డబ్బుకు డబ్బు ఉండెఅప్పుడు
ఇప్పుడు ఎట్లయినా చూసినవుగా అదంతా తినకపోవడం వల్లనే హెల్త్ ప్రాబ్లమే లేకుండే నాకు అప్పుడు
మామిద రంధి వేట్టుకు తమ్ముళ్ ఏం చెప్తన్రా
అదే ఉంది ఉంది
తినాలక్క కొసెపైనకా
తింటివా మేమంటే లైట్గా మేం ఫ్యూచర్లో వంట చేసుకుంటా ఇల్లును చూసుకుంటా మీరు ఇల్లులు కాదు మొత్తం ఫ్యామిలీనే జరపాలి మీరు
ఇక మా అబ్బాయిలే అంతా
ఉమ్ ఆ తినాలి మీరే గట్టిస్త్రాంగ్ ఉండాలి
అమ్మాయిలు లేదు అక్క వంట వండుకుంటే అట్లా సికెన్ వండితే అట్లా రెండు పీసులు నోట్లో ఎస్ కొంటు ఉంటారు
ఉట్టిగానే పిల్లలు గాని ఇష్టపడతా అయిపోతు ఉంటది వాళ్ళని చూసుకోవాలంతే మీరైతే బయటి ఇది పోవాలి చూసుకోవాలి
పని చెయ్యాలె పైసలు సంపాయించాలే పైసలు సంపాయికుంటే పెళ్ళాం కొడతాది
ఆ మరి కాదా
సరే అక్క నేను తిన్నాక మళ్ళా ఫోన్ చేస్తా
ఆ ఓకేరా బాయ్ హ్మ్ ఉమ్